అస్
ఏం లేదు ఏం చేస్తున్నావు హలో
హలో ఆ వినిపిస్తుందిప్పుడు
హ
తిన్నవా ఆ ఎంత మరి సరెనా
హలో చెప్పండి
ఏం కర్రి
మావి టమాటో రసం
అవునా ఏం చేస్తున్నారు మరి
ఏం లేదండి నార్మల్గా షాపింగ్ చేద్దామని ఆన్లైన్ లో ఓపన్ చేసా
ఆ అహా
ఆ చెప్పండి
ఆన్లైన్ లోనే ఎక్కువ షాపింగ్ చేస్తారా మీరు
ఆ అవును అండీ ఆన్లైన్ లో చేస్తాం ఆఫ్లైన్ లో రెండు చేస్తాం బట్ ఇప్పుడు టైం పాస్ కావలేదు కాబట్టి ఆన్లైన్ చూస్తున్నాం ఉమ్ ఉర్కే అండీ అవునండి నాకు ఎక్కువ శాతం టైం పాస్ కాదు
ఓహో
ఉమ్
ఇంకా మరి
ఏంటండి
కిల్న్రా మరి
వెళ్ళినామండి ఇవాళ చాలా బోరింగ్స్తుందిద చాలా టార్చర్ చేసింది మమ్మ
మనకెష్ట ఇ టెనా
అవును నంద్ డి టెస్టి పెటింధి మా ఫ్రెండ్ తెలుసు కదా మీకు ఘోరంగా కాపీ చేసింది టెలుసా అ క్ష అని ఉంటది ఒక అమ్మాయి ఉమ్ తను అసలు ఫ అ బక్ బయం లేకుండా ఉమ్ తన ఇనిషియల్ ఏ అండి ఏ
అవునా
అవును
ఎట్లయితేంది కాఫ కొట్టటి మిమ్మల్ని అయితే సేవ్ చేసింది కదా
తెలిగుండి ట మీరు మమ్మల్ని అండీ మరి
ఆహా మీ క్లాస్ పెట్ కాదా
ఆ క్లాక్మ కాని తాను కొంచెం అప్పుడప్పుడు ఇట్లాంటి బుర్రని పని చేసి అందరు ఇర్కిస్థా ఉంటది
ఇరికియలేదు కదా ఇంకా మిమ్మల్ని అయితే ఇరికిచ్చు ఉంటే అనాలి
గుంచకి
అవునా అట్లంటే ఇంకో మె చూప పెట్టదు మరి మీ
చూపియకు కున్నామా చెడిట్ ఆనియన్స్ మళ్ళఐన చూపియర్ల మాకు
ఆహా అదే మీరు కొంచెం ధైర్యం చేసి మీరు కూడా ఫోన్ ఓపెన్ చేసి రాయండి
ఇది నిచ్చన అంతే గా
ఆ అదే పని చెయ్యడి నెక్స్ట్ టైం ఉమ్మ్ ఇంకా ఏంది సంగతి
ఇంకా ఏంటి చెప్పాలి మీరే ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం మీరు వస్తారా అండి
ఎక్కడికి ట్రిప్ కి
నా సంథింగ్ భద్రాచలి అ చి భద్రాచలం
అవునా భద్రచలి రోడ్డే గా అండి
ఉం పాపికొండలు ఇట్లాంటివన్నీ వెళ్దాం అనుకుంటున్నాం మీరు వస్తే రండి లేకపోతేలేదు ఇలాంటివి మాట్లాడొద్దు
అవున వద్దమానుకుఅంటూన్న అండి నేను కూడా ఇప్పుడు నుంచి ప్లాన్ చేస్తున్నా ఇగ మీతో వస్తే నా గూడ కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటది నేను కూడా చూస్తాలేండి.
అవునా అయితే మీరు మీ ఫ్రెండ్స్ తోనే వెళ్ళండి నేను మా ఫ్రెండ్స్ తోనే వెళ్తాలేండి.
లేదు లేదు మీతోనే వస్తేనే చాలా ఎంటర్టైనింగ్ ఉంటది నేను మీతోనే వస్తా అండి.
అవునా నాక్ అసలు నాకు వొద్దండి నేను ఇంతమందితో ట్రావెల్ చేయలేను అసలు
ఏమి నాతో ట్రావెల్ చేస్తే మస్తు ఫన్ వస్తుందండి అసల్ నిజంగా
ఆమెతోనే స్ట్రగుల్ అయితున్నా చానా ఇప్పుడు మళ్ళీ నేను
మళ్ళ
ఇంకొక జెండు బామ్ని మెంట పెట్టుకొని తిరగలేనండి
అదే మళ్ళీ ఇప్పుడు మీరు ఆ ఎండాకాలం మళ్ళ ఏమైనా అయితే ఎట్లా నేను అందుకే సేఫ్ గా తీసుకెళ్ళి తీసుకు ఫోన్ వస్తే మిమ్మల్ని
ఊహుం
అందుకే నాతో వస్ అయితే మీరు సేఫ్గా ఉంటరు ఇద్దరం ఏ ఎక్కడైనా పడితే కూడా ఏదైనా అంబులెన్స్ నుంచి తీసుకుపోతుంది మనం
అవునా
ఆహు
మీతోనీ అయితే మీతోనీ వస్తే అయితే చచ్చిపోదామ అంటున్నారు మీరంతే కదా
ఏ ఎట్లయినా ఏం కాదు ఇద్దరం ఒకక్కడ పడ్డా కూడా ఏం కాదు ఆ అప్పుడైతే ఎవరో ఒకరు వచ్చి తీసుకు పోతరుకదా అంది కేమి రండి మరి
వస్తామండి ఖచ్చితంగా మీరు ఇంత బాగా ఉ ఆటి నుంచి పీలిచినాక ఇంకా రాకుండా ఎ లా ఉంటాం నాకు ఒక ఫ్రెండ్ ఉంది తననీ కూడా తీసుకురావ చ్చ
ఆ తీసుకురండి అందరం వెళ్దాం ఆ రండి రండి అం
ఉమ్ ఓకే అండి
మీకిడే పందేనే
అవునండి మాకు పని లేదు మీకు పని పోతానంటడి
అ తార్టియరు కదా అందుకి ఏ ఎంజాయ్ చేసి స్తున్నార అనుకుంటా కదా ఓకే పక్కా రండి మరి వెళ్దాం మనం కూడా
ఓకే నీ బ్రెడ్ అంతా బెడ్ మీద
సంక ఇట్లే విదీడి తగయ్యా ఇక ఏదో ఫ్రెండ్స్ కదా అనుకుంటే ఇగా
అసలు ఇది తిను చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది అసలు మెంటల్
అవు అందుకు ఏడుస్తున్నార్ కొటింద్రే ఏందీ
కొట్టిన కూడా ఆమెకు సెన్స్ లేదు అసలు
అవునా అయ్యా పాపం పోనీయండి ఏమనకండి ఇగ డే అంతా వాళ్ళతోనే ఉండాలి కదా
ప్రయాంత ఉండదనే కష్టమైతుంది అదే కదా చెప్పేదినేను
ఔనవునండి. రేపెళ్ళాలనుకుండిగ మళ్ళీ.
ఔనండి ఖచ్చితంగెళ్ళాలి రేప్ నేను లేచినా లేవకున్నా నాకు ఒక ఫ్రెండ్ ఉంటది తను కప్చితంగా నన్ను లేపేస్తా ఉంటది.
ఔనా మంచి.
కాని అయే నేన్ చెప్తున్న కదా నిజం జెన్యూన్ గా చెప్తున్నా తన్. చానా మంచిద్ తన్ నన్ చానా బాగ్ చూస్కుంటది.
ఔనా. మ నైస్ నైస్
కుంటది తినమనంటది పడుకోమ్మంటది.
అవునా ఇట్లగూడొకరుండాలి వు. తె గొడవడ్
ఔను తను చానా మంచిది యాక్చువల్గా నేన్ కొంచెం మిస్సైతా ఇంటికెళ్తే.
ప్రెమిస్తే ట్ మళ్ళ ఫోన్ జేషి గూడా తిట్టండి ఏంగాదిగ.
తిట్టన్ లేండి తనని తను నాకు తిట్టే ఛాన్స్ కూడియ్యదు యాక్చువల్ తనే మొత్తం అంత వన్ సైడ్ వారుంటుందండి.
ఉమ్ మంచిది నైస్. ఇట్లాంటోళ్ళు గూడుండాలి అసలు.
హ
ఇంక
ప్పాలండి మీరే.
మీరే జెప్పాలి ఓన్లీ భద్రాచలమే యెళ్తున్నారా ఇంకె.
చెప్పినా గదండి భద్రాచలం పాపికొండలు. ఇంకా కొంచెం వీలైతే మనాలి అరబ్బు బోలాంటివ్
ఔనా నైస్ మేమ్ గూడె ఎప్పట్ నుంచో అనుకుంటేనే మాగ్గూడ కుదురు. తలేదు ట్రిప్ప్ అ ఔన్ లేండి మేమ్ గూడొ. ఉంది గైస్. తర్ మీతోపాటు. ఆ ఇంకే టైనా వెల్ ఆ ఎంత ముందల్
మొత్తం మేము మా రూమ్ లో ఆ ఫో ఫో మెంబర్స్ అంటడి. నేను ఇంకొక శ్రేయాని ఉంటది. ఇంకొక
హ మీ క్లాస్ మె
ఆ ఆఫయాన్ ఉంటది. సిరి అని ఉంటది.
అవునా ఓకే ఓకే ఓహో నైస్ నైస్ ఇంకెవరైనా వస్తున్నార మరి మీరు
మా క్లాస్మేట్స్ ఇంకెవరు రావట్లేదు. ఎవరన్నా వచ్చినా కూడా బాగుండడు ఏమ అవసరండి మేం సరిపోతాంలేండి. రూమ్ లో వాళ్ళం జ ఆ అవునండి
తిన్నార మరి
ఆ తిన్న అండి ఎదో లై గిట్టుగా
అవునా ఏ హాస్టల్ చిరు ఫుడ్ ఎవనే ఉంట
ఊ అంతే కదండి అడ్జస్ట్ కావాలి. అడ్జస్ట్ అయి
ఎప్పుడు వెళుతున్నారు మరి
ఇంటికి వెళ్తాండి ఇంకో త్రీ ఫోర్ డేస్ లో వెళ్ళాలని ఆలోచిస్తున్నా. ఊ
వీకెండ్
వీకెండ్ లేదండి వీకెండ్ ఇక్కడ ఎంజాయ్ చేయడం. ఉగాదికి ఫోర్ ఫైవ్ డేస్ అయితే వెళ్తా.
అవునా ఊ వెళ్తాం ఇక.
వెళ్తాం ఇంకా సిక్స్ డేస్ ఉంది కదా.
అవునువును ఇంకా వన్ వీక్
వన్ వీక్ అవసరం లేదండి. రేపు ఒక్క రోజు వెళ్తే ఆల్రెడీ రేపు థర్టీన్, ఫోర్ ఫిఫ్టీన్త్ రోజు అయిపోతాయండి. ఫోర్టీన్ ఫిఫ్టీన్ అయిపోతాయి ఇగ హాలిడేస్. సిక్స్టీన్, సెవెంటీన్, ఎయిటీన్ త్రీ డేస్ వెళ్తే అంతేండి.
ఓ ఎల్లుండి వీకెండ్
ఆ అవునండి సెకండ్ సాటర్డే వీకెండ్ ఇస్తారు అంతే ఎవరు.
న న నె ఏటన ప్లాన్ చేసి తిన్నారా మరి ఆ తిన్న తిన్న ఇందాకే
తిన్నరా అని అడగలేదండి మిమ్మల్ని మీకు ఇస్తారా అని అడిగాను
మాకు ఇవ్వనని చెప్తున్నారండి సెకండ్ సాటర్డే లేదని చెప్తున్నారు సెకండ్ సాటర్డే హాలిడే లేదని చెప్ప
అవునా అట్లయితే అది కూడా వెళ్ళాను లేండి నీతో
అదే కదా మాకు హాలిడేస్ ఇవ్వమని చెప్తున్నారు స్తున్నారు మా ఇన్ చార్జ్ ఇన్చార్జ్ చ్చి కాకపోయినా కొంచెం ఓవర్ చేస్తారు లేండి మా కాలేజ్
అవునా అసలు సెకండ్ సాటర్డే అందరికి హాలిడే ఉంటది మనకెందుకు ఇవ్వరు
ఆ అవును ఏమో అండి జయంతి వాళ్ళకైతే బాగా రోజులు ఇస్తారు మా
అవునా సరే అండి కాలేజ్ కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఆ రోజు
ఆ
మాది కూడా అదే బ్రాంచ్ కాబట్టి మాకు కూడా ఇవ్వరేమో మరి
అవునా ఏమో మరి ఏం జేస్తారో ఇగా రేపు ఎల్లాల మరి
రేపు ఖచ్చితంగా వెళ్ళాలండి వెళ్ళకపోతే నా రెండు
అవునా ఓకే ఓ హు మరి ఓకే మరి ఓ ఒకే బై